ఆ చెప్పండి
ఏం చేస్తును
ఆ మేము క్రికెట్ ఆడుతున్నామండి మీరండి
అంటే ఇంకా రాలేదా
ఇంకా రాలేదు తాడు తాడు పెడణ చాడతానే ఉన్నాం థర్డ్ ఫోర్త్ ఇప్పుడు లంచ్ బెట్నజ కాదండి ఈ నార్మల్గానే
అవును ప్రెసిడెన్సీది అదేమో ఉంది ఉండాలి కదా
ఏం కాలేజ్ దా అండి మా కాలేజ్ దా అండి మీకేలా తెలుసు అండీ ఇవాంజెప్ తున్నారు
లేదండి నార్మల్ గా చూసానండి న్యూస్ లో అలా అలా అడిగాను
అవునా అవునండి ఉందండి
అవునా అండీ
ఉమ్
ఉమ్ హు
ఉందండి ఉందండి నే ఈ వీక్ ఉందండి
ఉమ్
మీరేం చేస్తున్నారు డల్ గా ఉన్నారు ఈ రోజు
హెల్త్ బాలేదులేండి కొంచెం
అవునా
ఉమ్
తిన్నారా లేదండి
మేము అండి తిన్నామండి
ఉమ్ కొ జాగ్రత్తగా ఉండండి
ఆ అండి మా స్నేహితురాలు ఆకు వచ్చిందండి టె టూ టట్వంటీ వెల్ధమ్ ఇద్దరు కలుస అన్నది సరే అని చెప్ప
సరే అండి
మీరేం కట్ చేస్తారా అండి ఇప్పుడు
అలా ఏం లేదు
ఉమ్ మీ స్నేహితుడు ఇంకా వచ్చాడా లేదా అండి
ఇంకా రాలేదండి వాడక్కడే ఉన్నాడు
ఉమ్ ఫోన్ చేస రడి మీరు
ఉమ్ చేయలేదండి వాడు అక్కడ అక్కడే ఉన్నాడు వాడు ఇంకా రాడని తెలుసాండి ఓ టెన్ డేస్ అయినాక వ స్తాడండీ
ఆహా
ఆ జాగ్రత్తగా ఉండండి స్నేహితులు బాలేకుంటారు
అవునండి కొంతమంది ఉన్నారు ఇప్పుడే నాకు దోకా ఇచ్చారు
అవునండి అలా దోకా ఇచ్చుత వాళ్ళు ఇంకా చాలనా దొరుకుతారండి చెప్పేది అర్థం చేసుకోండి మేము మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కద చెప్తున్నామండి ఇంకా త తమరి ఇష్టం ఇంకా తర్వాత ఎక్కువగా మాట్లాడక అండి చూసుకొని మాట్లాడండి నీ సీక్రెట్ చెప్ ద్దండి బయటికి చెప్పినార అనుకో అంత పెంట పెంట చేసేస్తారు వీళ్ళు
అవునండి
ఉమ్
ఏదో ఒకటి చెప్పండి
ఉమ్ మీ క్లా మీరు ఎప్పుడండి మీరు క్లాసుకి పోతున్నారా మళ్ళీ ఇప్పుడు
వెళ్తా వెళ్తానండి రెండు గంటలకి అలా
అవునా అండి
ఉమ్
హెల్త్ బాగాలేదు అంటున్నారు కదండి ఎందుకు వెళ్తారులే
ఆ ఆలోచిస్తున్నాండి
చూడండి ఎందుకండి వెళ్ళేది ఆబ్సెంట్ అవచ్చుగా
అంతా అబ్జెంట్ అవచ్చు కాకపోతే అటెండెన్స్ లేదండి
ఓహో మీ కాలజ్ లో అటెండెన్స్ మ్యాండేటరీనా
అవునండి ఉంది ఒక బక్వాస్తాలి
అవునా వద్దులే అండి ఈ రోజుకి అంతేగా ఆల్డే ఇప్పుంటే ఏం కాదులే అండి
ఒక సబ్జెక్ట్ లో అరవై ఎనిమిది ఉందండి ఆ సబ్జెక్ట్ ఈ రోజే ఉమ్ దండి
ఎంత ఉండాలండి మినిమం
డెబ్బై యిదు ఉండాలండి
ఓ సెవెంటి ఫైవ్
ఈ రోజు పోకపోతే అరవై ఐదుకి వస్తుందండి
ఓహో
ఉమ్
చూడండి మళ్ళీ పోతే ఆ క్లాస్ ఎప్పుడుందండి ఆ క్లాస్ పోతే ఆ క్లాస్ అంతే పోండి ఇంకా వేరే క్లాస్ వద్దులేండి
మూడు క్లాసున్నా
ఉమ్ ఏమన్నా తిన్నారా అండి
తిన్నామండి
ఫ్రూట్స్ ఎమైనా
లేవండి
హెల్త్ బాగ లేదు గదండి తినొచ్చుగా
లేదండి పడుకొని లేవ్వలేని సి చూశిన కాళ్ళు పనిచట్లేదు
అవునా నమీ మీ ఫ్రెండ్స్ మిస్ స్నేహ స్నేహితురాల్లు ఎవరు లేరా అండి
మా స్నేహితురాలు తన ప్రేయసి ఊరికి వెళ్తుంటే వెళ్లి చూడినీ పలకరించి పంపించడానికి వెళ్ళిందడి
ఎవరండి మాల్లోసారి చెప్పండి అర్థం కాలే మీ స్నేహితురాల మీ స్నేహితుడా
స్నేహితురాలు వాళ్ళ ప్రేయసి ఏమో పోతున్నాడంట వాళ్ల ఊరికి
ఉం
పంపించడానికి తను వెళ్ళింది
ఉం ఎవరండి మీ క్లాస్ మెట్ ఆ లేకపోతే మీ రూమ్ మెట్ ఏమైనానా
మ రూమ్ మెట్ అండి
అవునా అండి ఈరోజు ఏందండి ఈరోజు అంతా డల్ గా ఉన్నారు హుషారుగా లేరు ఏం మాట్లాడట్లేదు
ఇంత ఎలా మాట్లాడుతాం చెప్ప
అవును గదండి మనసేం బాగాలేనట్టుందండి
హలో
మనసు బాగాలేనట్టుందండి మీకంతా అందుకే అమ్ అవుతుందండి అర్థం అవుతుందండి ఎమ్ అన్ బాగాలేనట్టు ఉంది మీకు
ఉమ్ ఎమ్ అయ్యింది
ఎవరో అన్నారు కదండి మీ స్నేహితుడు ఉన్నాడాని ఉమ్ ఆ ఆయనకు కాల్ చేశాను చెప్పండి మరి హెల్ప్ చేస్తాడు
ఏమని చెప్పాలండి
హెల్త్ ఇష్యూ ఉంది ఇలా ఇలా ఉంది అని చెప్పండి మరి చెప్పినారా లేదా
దేవు
అవునా అలా ఎందుకి పట్టించుకుంటారండి మీరు కావాలని అంటున్అన్నట్టుఉన్నారు
ఈ ఆట ఇంపార్టెంట్ అండి
అలా ఏం లేదండి మీరు చెప్తే వస్తారు రాండి
మీకెక్కువ తెలుసు మాకెక్కువ తెలుసా అంటే నువ్వు మా స్నేహితుడి గురించి తెలిదుగా
అవునవునులేనండి నిజమే అది కూడా
ఉమ్ మా స్నేహితుడు పెద్ద వరస్ట్ కాండేట్ అండి
అవునా అండి ఏందండి నిన్నెల కాళీ గోటితో సమానం కదా ఈరోజు వరస్ట్
అవునండి అ మనిషిలో మంచి ఒకటే ఉండదు కదండి చెడు కూడా ఉంటది
ఆ ఏందో అండి
ఉమ్
చూడండి మీ స్నేహితుడే అన్ని రోజులు ఉన్నాడు చెడు కూడా చూసినారు ఇంకా వేరే స్నేహితులు అంటే ఇంకేం బాగుంటారు చెప్పండి ఇంకా
అందుకే అండి అసలు ఎవ్వరితో ఫ్రెండ్షిప్ చేయాల అనుకో పడుకునేవ పడుకోవాలనుకుంటున్నా
మంచి పని అండి బాగా నిర్ణయం తీసుకున్నారు ఉక్
అవునండి అమ్మా కాలు క లు
ఏమైందండి కాలు
అన్ని నొపిస్తున్నాంటే అండి
అవునా ఏమండి ఏం చేసినారండి
నడుములు కాళ్లు
ఆ
ఉమ్
ఉమ్
టిక్ హా
ఇంకేంటండి చెప్పండి విశేషాలు ఏది ఈ రోజు మంచి జవజర వేలనా మీకు
నా అలా లేదండి నార్మల్ మల్గానే ఉంది నా స్నేహిత్ మీకో విషయం చెప్పాలండిహ్మ్ అస అది నా స్నేహితురాలి గురించి నా స్నేహితుడికి ఓ విషయం చెప్పానండి ఆజ్ చూప్బుతే తదా అడగడానికి మా స్నేహితుడు వెళ్ళి ఇంకో ఆ స్నేహితురాలిపోయి చెప్పాడండి ఆ స్నేహితురాలు చ్ నన్ను
ఎందుకండి ఎందుకు చెప్పినార్ అండి ఊరికే మీ స్నేహితుడిని నమ్మి
ఆ ఏదో నమ్మకంతో చేసా చెప్తానండి అది కూడా ఏం పెద్దగేమ్ చెప్పలేదండి కొయోవ్ చిన్నా ఆ సిల్లీ మ్యాటర్ చెప్ప అది పోయి ఎల్ది అదంత పెద్దగా అయ్యి ఆవిడ వచ్చి నన్ను అరిస్ సిధన్ని నేను అనుకోలే ఎక్సపెక్ట్ జెయ్లేదండి చేసేసింది ఫోన్ చేసిందండి ఈ అదీబ్ ది అని తిట్టేసి హలో హలో హలో అని నేను చెప్పే మాట వినిపించుకోకుండా కట్ చేసేసిందండి మ్మ్ హ్
ఎందుకండి మనం వేరే వాళ్ళ తలదూర్చకూడదండి అలాంటివి మీ స్నేహితుడేనా అండి వాడ్ ఎందుకు చెప్పినానండి అలా స్నేహితుడు అయితే చెప్పడుగా
స్నేహితుడు గాద్
మరి ఎందుకండి ఊరికే చెప్పేష్నారు చెప్పకూడదా అండి మీ అభిప్
అవునండి చెప్మండి
మ్ బాలేేరండి జనాలు
అవునండి నమ్మకండి మీరు గూడా ఎవరిని
ఇంకేంటండి
నమ్మకండి మీరు గూడా ఎవర్ ఎవర్నీ అంటున్నా
మ్మ్ నేను నమ్మట్లేదండి ఎవర్ని నమ్మనండి కొంతమందిని తప్ క్కా
ఆ అండి
కొంతమందిని తప్ప ఎవర్ని నమ్మనండి నేను
అవునండి మీరు తెలివిమంతులు కదండి అందుకు
హ్మ్
ఉం
మాట్లాడాలో ఎంత చెప్పాలో అంత చెప్ ప్పనండి
నాకంతా బ్రెయిన్ లేక అలా జేసాను లెండి. సరేనండి బాయ్ అండి.
అవునాండి ఉంటారా అండి.
ఆ.
సరేనండి.